హయ్
హలో
హలో
వినిపిస్తాను
హలో
హలో హలో వినిపిస్తుందండి
అవునా
ఆ
హలో బాగున్నారా
ఆ బాగు బాగున్నాం మీరు బాగున్నారా
హలో
ఎందుకో కట్ అయితా ఉంది వాయిస్
అవునా
ఉం
హలో
స
ఏం చేస్తున్నారు
ఏం చేస్తన్నాన చేసను ఇప్పుడ డి నుం తిని
అవు
తక్కుత ఉన్నాయి
ఉం ఉం
మీరు
నేం టీవీ చూస్తున్న డీ
అవునా
డి షో ఉంది కదా
ఉం ఉం ఉంది అవును అట్టే సండే వస్తుంది
అది చూస్తా
ఉం నేను చూసు ఉంట అసలు ఎస్ పెట్టేసిని ఇప్పుడు చూసేస లేదు అది ఎందు కో అప్పుడుండి వచ్చింది అంటే ఫస్ట్ అదే చూస్తా ఉంటే
బాగుంటది
ఉం బాగుంటది దాన్ దానికి తగ డ్యాన్స్కు తగట్టు ఆ టుడే ఏం లేదు నాన్ వెజ్ అవిని
ఆ
అంటే మా హలో
హలో చెప్పండి
అదే మా మా వాళ్ళమ్ళ్ళ
అవునా
ఉం అందుకు అక్కడికి పోయిగారు మా అత్త నిన్న నైట్ వచ్చింది మా
ఉం
అ లేదు నేను మా హస్బెండ్ ఉన్నాము మళ్ళ కుమారు వెళ్తారు ఉం అనంతపూర్కే అందుకే ఇంకేం చెయలేదు
ఉం ఓకే
అయినా హాస్పిటల్ ఏమి అప్పుడు చూస్తా ఉన్నట్లు ఇప్పుడు సరిగ్ చూస్తా ఉండలేదంట
ఆ అవును ఎక్కడైనా అంతే డబ్బులు తీసుకుంటారు
ఉం అంటే ఇంగ లాస్ట్ స్టేజ్ ఉం లాస్ట్ స్టేజ్ ఇక హోపు వద్లేసుకోవల్ తర అయితేనే అంద పరా చ్చ పక్షవాతమంటారుకు
అవునా
కుడి చేతికి కుడి కాలుకి వచ్చిందంట అంటే ఇంగ బెడ్ పైన్నే ఇంగ
గానిస్తారు కదా
మ్
నాటు మందు ఇస్తారు అదయితే తొందరగా కోలుకుంటారు
అంటే ఏజ్ అయిపోయింది కదా నైన్ీ ఫైవ్ పైైన ఉండేది
ఆహా
మ్ అందుకు అది అందు అది ఒటి తలలో
హలో
మ్
మట్స్ మా సైడ్ ఎంత ఏజ్ అయినా అది నాటు మందే వాడతారు బాగా రికవర్డ్ అవుతారు
రతుందా
ఆ అవును
మ్ అది ఉంటే ఏమి మాట్లాడుతా ఉండదంట పలుకుతా ఉండదంట ఎవరు పిలిచినా కూడా
ఆ
జస్ట్ బెడ్ ంద బాడి ఎట్లుంటుందో ఇంక అట్లే ఆ మాట్ మాట్లాడేది లేదు చూసేది లేదు ఎవరిని అది ఒకటి తళ్ళో బ్లడ్ క్లాట్ అయింది అనుకోని చెప్తున్నాడంట
అన్ని ఎక్కువే
మ్
ఆ రెండు అంటే కోలుకోవడం కష్టమే
మ్ అంతే వన్ డే టూ డేస్ అంతే ఇంకా హోప్స్ మళ్ళ పెట్టుకునే కయ్యల్లేదా సీరియస్గానే ఉంది ఏం చేసే కయ్యలేదు అని చెప్పినారంట
ఆహా
మ్ డిశ్చార్జ్ చేసుకోని పోండి ఎన్నిడు రోజులు ఉంటుందో అన్ని రోజులు అని చెప్తున్నారు అంతే
వాళ్ళు వాళ్ళు చేయని పర్
మ్
ఏం చేశారు మరి నాన్ వెజ్ కాకా వెజ్జేనా
ఆ అంటే ఇది ఆ చట్నీ చేసింది అది వంకాయలును టమోటాలు ఉడుక పెట్టి
అ
ఆ ఇవి ఒట్టిమిరపకాయలు ఉంటాయి కదా అవి వేయించుకొని శనిగిత్తనాలు వేయించుకొని ఆ రోట్లో చట్నీ లాగ రుబ్బుకునేది
ఆహా
అదీన్ను ప్రొద్దున్న ముద్ద చేసింటీని
ఆహో
ఇంక ఇప్పుడు అన్నము అదే చట్నీ ఉంది అ ఇంకెవరు నేను మా హస్బెండ్ మా తోక్కే
మ్
నైట్కి ఏమన్నా చేసుకోవల
మ్
ఊ వడియాలు ఉంటే వడియాలు ఏయించుకుంటున్నా ఇక్కడ త కు చాన్ తక్కువ ఒడియాలు ఏసేది కర్ణాటక సైడ్ ఆంధ్రాలో ఎక్కువ వేస్తారు బాగ ఈ ఎండకాలం వచ్చిందంటే బాగ హూ మా మామూల్గనే ఏస్తా ఉండ్రి పదీ పదీ పన్నెండు సార్ర్లు ఏసి పెడతా ఉంటారు సంవత్సరం వరకు ఒస్తయి ఇక్కడ చాన కువ ఏసేది అవి ఇక్కడా ఏస్కుంటరు
చూమ్ మేమ్ గూడ వేసుకుంటాం ప్రతి సంవత్సరం పోయినసారి వేస్నాము ఉన్నాయని ఇంకా ఈసారి వేయలే
అవు
ఎండలు ఒస్తే అంతె ఇంగ పల్లెలల్లో ఊ
మళ్ళ ఇప్పుడు ఈ సంవత్సరం ఏసిండేది
ఊమ్ ఇప్పుడు ఇంగ పల్లెలలైలో ఒక్కరు ఏస్తే ఇంగ అందరు యూసి అందరు మిద్దెల పైన ప్రతి ఒక్కరు ఏస్తాంటారు
ఆ ఆ చేస్తారు టైం అయింది ఎండకాలం ఒచ్చింది వడియాలు ఊమ్ మీరు ఎన్ని ఏశారు మీరు ఎన్ని ఏశారు ఆ ఊర్లో ఉన్నప్పుడు